ఆ హలో హాయ్ అండి ఏం చేస్తున్నరండి ఓ అవునా అయిపోయిందా కుకింగ్ వన్ త్త
ఆ అయిందండి అయిందండి ది ఎగ్ కర్రీ చేసాను
ఎగ్ కా
కర్రీ చేసి రైస్ చేసి పిల్లలకు క్యారీ ఇచ్చాను బట్టలు మాడ్చుకుంటా ఉన్నాను ఏం తిన్నారండి
నేను తిన్నానండి ఇంకా ఆఫ్టర్నూన్ ఇంకా టైం ఉంది కదా తినాలి
ఎంకరేజ్
నేను టమోటా కర్రీ చేసాను రసం పెట్టాను పిల్లలకి టమోటా రైస్ చేయ చనట్లే క్యారిగీస్క వెళ్ళారు వాళ్ళు ఎండలు ఎక్కువైపోతూ ఉన్నాయి కదా రోజు రోజుకి
ఇక్కడ ఎలా ఉన్నాయి
ఇక్కడ దుమ్ములే వతున్నాయండి బాబు ఇప్పుడే ఫిబ్రవరి ఎండింగ్ నుంచి ఎక్కువై పోతున్నాయి ఇక్కడ
అవునవునండి ఫిబ్రవరి ఎండింగ్
రోజు పెరుగుతున్నాయి ఇప్పుడే థర్టీ ఎయిట్ డిగ్రీస్ చూపిస్తాంది ఎండా అసలు
అవునండి
అక్కడ మీకు ఎలా ఉంది ఎంత చూపిస్తుంది
నీకు థర్టీ ఫైవ్ చూపిస్తా అందండి
ఓకే ఓకే
హ్మ్మ్ బాగా ఎండలు ముదురిపోయినాయండి తట్టుకునే కాలేదు
అస్సలు కాదండి బాబు ఇంక క సమ్మర్ వస్తున్నది కదా ప్లాన్స్ ఏం చేయలేదా
ఏం చేయలేదండి ఇంకా అనుకుంటున్నామండి ఇంకా పి పిల్లలు ఇంటికాడ ఉంటారు కాబట్టి ఎటైనా గుల్లు స్కూల్ లేదంటే బీచ్ లకి వెళ్దాం అనేసి అనుకుంటున్నామండి
ఓ బీచ్ ఎక్కడండి మీకు దగ్గరగా ఉంటుంది
దగ్గరగా ఏం లేదండి చెన్నై నెల్లూర్
ఓకే వెళ్ళారా ఎప్పుడైనా బీచ్ కి ఓ పాండిచ్చేరి నా పాండిచ్చేరిలోఆ హ ఇదివరకు ఇంకెప్పుడైనా ఎల్లారా
ఇదివరకు కూడా వెళ్ళలేదండి
ఉహూ
ఇంకా మేము మా వీధిలో వాళ్లు ప్లాన్స్ చేసుకుంటున్నాము వెళ్ళాలని
ఓకే ఫ్యామిలీ గేదరింగ్ అయితే
అవునండి వెళ్ళొచ్చాక ఎలా ఉందో ఒకసారి చెప్తానండి
తప్పు కుండా అండి పాండిచ్చేర లో మందు ఫేమస్ అంటారు కదా
అవునండి అంటున్నారు గాని మనకు తెలియదండి పెద్దగా
ఆహా ఓకే
ఆ అంది ఫేమస్ అంట మీర ఎలా ఉన్నారండి అక్కడ ఇక్కడ ఎండలు ఎలా ఉన్నాయి మీరేమన్నా ప్లాన్ చేస్తున్నారా
ఆ పిల్లలకి ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా టెన్త్ వాళ్ళకి ఇంటర్ వాళ్ళకి ఎట్లా సో ఎగ్జామ్స్ అయిపో ప్పినక చు ద్దాము అని అనేసి వెయిట్ చేస్తూ ఉన్నాము
అవునండి ఎక్కడ ప్లాన్ చేస్తున్నారండి
బన్ బంగళూరు వెళ్ళాలినుకుంటున్నాము అక్కడ గ్రాం డ్ వరల్డ్ పిల్లలతో బాగుంటుంది గదా పిల్లలు ఎప్పటి నుంచో గ్రాండ్ వరల్డ్ తీసుక వెళ్ళమని అడుగుతున్నారు
ఉ ఉ
అపుడెపుడో తీసుకెళ్ళాము ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ మళ్ళీ అడుగుతున్నారు బెంగళూరు లో ఓహో క్లైమేట్ కూడా కొంచెం బాగుంటుంది కదా ఈ సమ్మర్ కి అక్కడైతే కా సో అందుకని చెప్పి అక్కడ ప్లాన్ చేస్తూ ఉన్నాము వెళ్ళేసి ఎక్కడైనా రూమ్ తీసుకు కొని ఓ టూ త్రీ డేస్ స్పెండ్ చేసి గ్రాండ్ వల్డ్ ఇం ఇంకా బెంగళూరులో ఏమైన్నా ఉన్నాయ ఏమో ప్లేస్ కొని అట్టే కోట్లింగాలు అనుకుంటున్నాము కోట్లింగాలు చూసుకొని ఒక వన్ వీక్ ట్రిప్ వెద్దాము అని అనుకుంటున్నాం మా వారి ఏమంటారో చూడాలి
మంచి ప్లానింగే అండి వెళ్ళి రండి
చిచ్చతంగా
మీరే మీరేమి వెళ్తారా మీరేమన్నా ఇంకా మీ ఇదిలో వాళ్ళతో ఫ్యామిలీతో
ఆహా లేదండి మా ఫ్యామిలీస్ మాత్రం అనుకుంటున్నాము నే బస్సు అంతగా దూరం కదా అంటే వన్ వీక్ అంటే ట్రిప్పు ఎవరు పెద్దగా వన్ వీక్ రాలేరు ఏ వన్ ఆర్ టూ అంటే ఓకే నైబర్స్ తోపాటు వెళ్ళి రావచ్చు వన్ వీక్ అంటే ఫ్యామిలీ తో కష్ ష్టమైపోతుంది సో మా మేము మా ఫ్యామిలీ వరకు అనుకుంటున్నాము ఇంకా సమ్మర్ అంటే ఎవరు ఫ్యామిలీస్ కి వాళ్ళకి కొన్ని కొన్ని ఈ ఆలోచనలు ఉంటాయి గదా అక్కడికెళ్ళాలి ఇక్కడికెళ్ళాలి అమ్మ‌మ్మ వాళ్ళ ఇల్లు నానమ్మ వాళ్ళ ఇల్లు అని అనేసి మా పిల్లలనైతే కొద్దిరోజులు వాళ్ళ అమ్మమ్మ వోలింటికి పంపించేసి వన్ వీక్ అట్లా అక్కడ ఆ టైం ఎవరైనా పిల్లలు అంటే అమ్మమ్మ నానమ్మ ఇంకా వాళ్ళు వాళ్ళే కదా ప్రపంచము మన తల్లిదండ్రి తర్వాత అమ్మమ్మ నానమ్మల ప్రపంచము ఇంక అట్ల యెలి పల్లెటూరు వాత వాతావరణం అంతా చూసుకొని
ఓకే
ఆ పచ్చని పొలాలు అది సంథింగ్ ఏదేదో ఉంటాయి కదా వాటి గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి
ఉమ్ ఉ ఉమ్
ఎమ్ చేయాలనుకుంటున్నాము ఇప్పుడు కొంచెం మెచ్యూర్ వచ్చింది కాబట్టి ఎలా ఏంటి అని అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు తెలుసుకో నే ఆలోచనలో ఉంటారు ఉమ్ అట్లా చేస్తున్నామను కుంటూనా ఉమ్ వారి పొలాల దగ్గరకి తీసుకు కలాడుమ ఆవులు మనకి బీమి ఎలా వస్తాయి మా అమ్మ వాళ్ళకి లేవండి
ఉమ్
ఉండే వాళ్ళకు ఉన్నాయి అక్కడికి ఎల్లి తీసుకెళ్లి చూపించాలి ఉమ్ మనకి వేరుసన గింజలు ఎలా వస్తా ఈ వర ఎలా వస్తుంది అనే వాటి గురించి పిల్లలకు చూపిస్త త వాళ్ళకి కొంచం ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా మనం ఇక్కడి నుంచి వస్తుందా ఇంత కష్టప ప్యాడ్
ఉమ్ మా ఊరికి వస్తారా అండి తిరుపతికి
అయ్యో హా రావాలనుకుంటనామండి తిరుమల ఉంది కదా తిరుమలకి కూడా ప్లాన్ చేస్తున్నాం రావాలని తిరుముల కూడా చాలా మంచిగా ఉందంట కదా శేషాచాల మ ఆడవులతో పాటు ఉండి చాలా బాగుంటుందని విన్నాను వోచ్ చ్చ మీది వర ఎడ చాల రజులు అ్యంది తిరులకి
మా అమ్మలూరు ఐఐటి దగ్గరండి ఏర్పాేడు ఆ పచ్చని పొలాలు బాగుంటది అట్టు కూడా వెళ్లచ్చు వచ్చినారంటే ఒకసారి వెళ్దాము మా అమ్మళ్ళ ఇంటికి థీస్ కెళ్తాను ఆ అడు అడవులోకి వెళ్తే పండ్ల గురించి కూడా తెలుసుకోవచ్చండి చిన్నప్పుడు కలిమకాయలు కాయలు బిక్కికాయలు పాల పండ్లు తినేవాళ్ళం చిన్నప్పుడు ఊ ఆ అవి ఇప్పుడు ఇప్పుడు పిల్లలకి తెలిదంటవే
ఆహా
ఓకే మేము అప్పుడు తినే వాళ్ళము
ఆ
ఇప్పుడు పిల్లలకి అసలు మా పిల్లలకి కూడా తెలిదువి అవి ఎల్లో కలర్ లో ఉంటాయండి కొంచెం తిన తియ్యంగా తినటప్పుడు తె తినంగా బబ్బులికి లాగా వచ్చేస్తుంది ఊటు పంలు అవు అవునండి నీకే తెలియదండి పిల్లలకి ఏ అందుకే ఒకసూరు రాం
ఓకే
తీసుకెళ్తాను బావి ఉంటుది బావిలో చేపలు ఉంటాయి ఆ ఈత ఈత కూడా కొట్టచ్చండి ఈత నేర్చుకో కోవచ్చు పిల్లలకి స్విమ్మింగ్ పూల్గా అంట అంటే మనం ఉన్నవాళ్ళు బాగా స్విమ్మింగ్ పూల్ కట్టించుకుంటారు కదండి అ మనం పల్లెటూరులో ఏం చేస్తామంటే బావిలో ఈత కొడతాం అదే మనకి స్విమ్మింగ్ పూల్ అండి
ఆహా బాయిల్ ఎప్పుడు నేను ఎప్పుడెప్పుడు అప్పుడెప్పుడు చిన్నప్పుడు చూస్త స నువ ఇం మా పిల్లకి బయలుంట ఏంట తెయదు స్విమ్మింగ్ పూ అయితేఓకే మమ్మ స్విమ్మింగ్ పూలా అ ంటారు ఇంకా బాయిలు అమ్మా బావి చూస్త స భయమేస్తుంది నాకు ఇంకో వాళ్ళకి చూపించాలండి ఇవన్నీ
బా చూపించాలి బోర్లు నీళ్లు పోతుంటే బోర్లు కింద మనుగు మునగడము అ చాలా తోట వేసి ఉన్నామండి చెట్లు టెంకాయ చెట్లు దానిమ్మ సపోర్ట్ పట్టలు మామిడి
ఆహా
ఆవకాడా ఆ లేదండి మేము మామూలుగా వ చెనగా అది పండిస్తారా అమ్మోళ్ళు పండిస్తారు కానీ ఆడాడ కొంచెం ప్లేసు ఆక్రమించుకొని అక్కడే కొంచెం చెట్లు వేసాము
హ
బాగా కొంచెం పెద్ద అయి ఉండయి
హ
అలా పొలం చూపించుకుంటూ చెట్లు చూపించుకుంటూ అప్పుడు నాయినోళ్ళు దవ్విన బాయలు అలా ఈత కొట్టుకుంటూ అలా అడవులో పండ్లు తింటూ చాలా బాగుంటుందండి ఒకసారి మీరు మీ
చైల్డ్హుడ్ ని బాగా ఎంజాయ్ చేశారనమాట.
ఆ బాగా చిన్నపుడు బల్లే ఎంజె ఓయ్ చేసాము అండి కాని ఇప్పుడు పిల్లలాకి యవరకి తేలియధు అండీ ఓక్సారే మీరు వచరన్టె తిస్కెల్తాను అండీ తి. వెళ్ళి మా ఊర్లు కలు మాకు చాల పచ్చ ప చల్లదనము భలే ఉంటుందండి వేప చెట్లు టేక చెట్లు ఫుల్ గా ఉంటాయండి
ఆహా ట ముకు చెట్లా అంటే ఏందండి
టేక్ చెట్లు అంటే మనము దాలబంద కికీలో చేస్త సారు కదండి టేకు ఉ ఆ టేక్ ఆ టేక్ లుండి చిన్న చిన్న చెట్లు ఉన్నాయి ఆ చెట్ల కింద వన్ ర్ ఇటు ఉంటాయింటే ఆ చెట్లు ఎక్కువేం లేవు వేప అంటే ఎక్కువ ఉంటాయి అవునండి ఉయ్యాల కట్టుకొని ఊగడము బాలే ఎంజాయ్ చేస్త తౌండడి మునుగుడము ఉయ్యలు కట్టుకొని ఊగుడము అడుగులో పండ్లు తినడము చేపలు బావిలో చేపలు పట్టుక కూర చేసుకో కొని తినడము
అబ్బో బావిలో చేపలుంటే మీరు ఎలా మునుగుతారు.
అవి పాటికి అవి ఉంటాయండి మన పాటికి మనం ఏది కొడతా ఉండే పని అవేం చెయ్యండి అవి లోతులో ఉంటాయి మనం పై నేత కొట్టుకు అండి ఇప్పుడు ఇప్పుడు పిల్లలు భయపడతారండి అలా మునిగేదానికి అప్పుడోళ్ళు అసలు భయమే లేదండి పాములు ఉంటే కూడా ఒక పక్క ఉంటే ఒక పక్క మునుగుతా ఉంటా అవునం నలపా చేయంట ఎప్పుడు మునగతా ఈతలు కొట్టుకుంటా నేర్చుకుంటా ఎంజాయ్ చేసుకుంటా ఉంటారు అవి పాటికి అవి పోతా ఉంటాయండి. వలలేసి అవి వేసి పా చేపలు పట్టుకుంటారు. కూర చేసుకుంటారు పెద్ద చేపలు చిన్న చేపలు మళ్ళీ పెద్ద అవుతా ఉంటాయి ఇ చేసుకుంటా ఉంటారండి.
ఉం సో సమ్మర్ ఈ విధంగా ప్లాన్ చేయాలనుకుంటున్నారు అయితే మేము కూడా ఇంకా పల్లెటూరుల్లో ఎక్కడైనా విజిట్ చేయాలా అండి ఖచ్చితంగా ఈ బావిల కోసము ఈ టెంకాయ చెట్లు కోసము ఈత చెట్లు సంథింగ్ విజిట్ చేసి పిల్లలందరికీ చూపించాలిఅనుకు కుంటున్నాం
ఆ
ఉం ఖచ్చితంగా చేస్తానండి ఈసారి ఈ ఇయరు
ఉమ్మ్ తీసుకోరండి ఒకసారి మన ఊరు దగ్గర అయి అయి టీ అండి బిల్డింగ్స్ అవన్నీ బాగుంటాయి చూపించుకొని తోడ్కోని వద్దూరు
ఓకే
ఉమ్మ్ ఇంకేమండి